హలో మేడం గుడ్
హలో హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్
ఉ
గుడినింగ్ గుడినింగ్ బాగున్నారా మేడం మ్మ్ బాగున్నాను మీరు బాగున్నారా సార్ ఆ బాగున్నారా చెప్పండీ
వా
హలో నేన్ ఫాస్టింగ్ లేను
ఒక్క పొద్దు ఇడిచి
హలో అర్థం గావట్లే చెప్పండి ఇంకొసారి ఆ హలో నేనూ ఒక్కప్పుర్ లేదు
అవునా
ఆ
ఆ అండి
అ తిన్నాం ఇందాకలే పునుగులు తెచ్చుకొని తిన్నా ఇందాకలే పునుగులు తెచ్చుకొని తిన్నా
పునుగులు తిన్నా
ఆ ఇక్కడ బయటినే ఉంటయి.
సరే బయట్ బయటిని ఉంది ఇక్కడ చిన్నగా ఉంటది బండి పునుగులు బండి
ఎక్కడ నుండి తెచ్చారా
లే లేదు బయటి నుండే హ్మ్ బయటికెల్లి తెచ్చుకున్నాం ఇగా హ్మ్
ఎంత ఇస్తారండి మేము లేదండి ఇప్పుడు ఒక పొద్దు ఇడిచా ఒక పొద్దు ఇడిచాము ఇప్పుడే ఇంటికేల్ వచ్చాము కొన్ని నీళ్లు తాగాము కడుపు కొంచెం నిండి ఉన్నది మళ్ళా యాష్ యషా నమాజ్ కి పోయచ్చి అప్పుడు తింటామండి.
మరి ఎం తిన్నారు మయ్ ఒక పొద్దు అయి ఇడిశినంక
ఏం తినలేదు ఒక పొద్దు ఇడిచామంతే ఇడిచి నీళ్ళు తాగి ఉన్నాం. హ్మ్ ఇప్పుడు కాదండి. తొమ్మిది తొమ్మిదిన్నర తరవాత తింటాం నమాజ్
ఆహా
హ్మ్ ఇంకా మేడం ఏం చేస్తున్నారు మేడం మీరు
ఇప్పుడైతే స్టడీ చేస్తున్నా నేను
ఏం చేస్
డిగ్రీ సెకండ్ ఇయర్ ఇది డేటా సైన్స్ చేస్తున్నా,
డేటసైన్స్ చేస్తున్నారా ఆహా
నేను ఇక్కడ మంచిర్యలొ చేస్తున్నా ఊ డైలీ అప్ అండ్ డౌన్ ఆ అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తా డైలీ ఆ మంచి గా చెప్తారు క్లాసెస్ ఆ ఇ సిలబస్ కంప్లీట్ అయినాక మళ్ళీ టెస్ట్ టెస్ట్ పెడుతారు ఊ
ఉ
ఇంకా ప్రాక్టికల్స్ ఉంటాయి ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఇక సెమిస్టర్స్ ఉన్నాయి ఫోర్త్ సెమిస్టర్ సెమిస్టర్ మాకు ఇక అది అయిపోతే ఇగ సెకండ్ ఇయర్ అయిపోతుంది నాది
సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుందా మేడం ఎంత వచ్చినాయి మేడం ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో మీకు ర్యాంకు
నాకు ఫస్ట్ ఇయర్ లో సెవెన్ పాయింట్ వన్ టూ వచ్చింది
సెవెన్ పాయింట్ వన్ టూ ఓకేఓకే మేడం ఈసారి మరి కొంచెం ఇంకా ఎక్కువ తెచ్చు
ఆ అదే అదే ఎయిట్ పాయింట్స్ కి ట్రై చేస్తున్నా అదే
ట్రై
ఊ అదే దీంట్లో మ్యా మ్యాథ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కాబటి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఊ చదువుకున్న అప్పుడే క్యూస్షన్ బుక్ ఒకలా వస్తుంది కదా
అవును అలా అయితే అదే ఎగ్జామ్ అన్నప్పుడే అదే కదా
అదే మ్యాథ్స్ కొంచెం బాగా అదే అదే మ్యాథ్స్ బాగా టఫ్ ఉంది పేపర్ ఈసారి అందుకని పవించకొ తక్కువ వస్తుండాయి ఈసారి ట్రై చేస్త
కొంచెం మీరు ఫోకస్ చేయండి దాని మీద మ్యాథ్స్ మీద
ఉ అదే అద చేస్తా
ఆ
వస్తుది పట్టాలి బుక్కులో ఇప్పుడు మీరేం చేస్తారు సార్ జాబ్ వస్తడీగా
నేను జాబ్ చేస్తానండి మేడం నిమ్ భగగిరదా వాటర్ డిపార్ట్ అపమెట్ మాది ప్రజల ఏరియా మా ఏరియా కొన్ని ఏరియాలు మా మా చేతిలో ఉంటాయి ఏరియాకు వాటర్ వెళ్లినయా లేదా చూడాలి మేము ఒక వాళు ఉంటే ఒకళ్ళని టా తిపేస్తామంటే ఏరియా మొత్తం వాళ్ళు వాటర్ అది డిట్రిబ్యట్యితే ది అ డిస్టబట్ ప్రైనందా లేదని చూసుకోవాలి మనం చూసుకొని ఫోటో వేసేది ఉంటాంది గ్రూప్ లో
ఆ
ఇలా పోయి ఇలా చూసి గ్రూప్ లో ఫో వే ఉంటే గ్రూప్ లో ఫోటోస్ చ అది మొత్తానికి ఏ లా వాడర్ తాగివిచ్చుడు
అంటే లీ బోలయి
అవును మేడం డైలీ డైలీ వైజ ఉంట వాటర్ది మన డైలీ వాటర్ రాకుండా కాలలో
అవున అవును కరెక్
ఆర్ మెయిన్ థింగ్ అందులో ప్రజలకు వాట ది మెయిన్థింగ్ ఆర్ వాటర్ అనేది అందరికి ప్రతి ఇంటికి కోవాలి అది మేను చూసుకోవాలి ఏరి ఏరియాలో వాటర్ వెలి ఉందా లేదన్నట్టు కూడా ఉంటుంది. మాకు ఆ డాటా మేము సర్పంచ్ల దగ్గర నుండి తీసుకుంటాం. మళ్ళీ ఏదైనా ఏయా లేకుడా ఎప్పుడైనా వాటర్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాగానీ ఫస్ట్ ఎంటిమేషన్ చేసి ఉంటుంది మాకు.
హ అంటే మీకు టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటికు ఉంటుంది.
ఏం లేదు మేడమ్ మనకు
ఆహా
టైమింగ్ అన్నేది లేదు. మార్నింగ్ నుండి మొద పెడితే మాకు ట్వీ ఫోర్ ఇంట సెన్ మది డ్యూటీ ఎప్పుడ ఏన పిలి చ ఏప్పుడు ఎప్పుడుయినా అ మాది మేబి అక్కడ చ ప్రెషర్ వాటర్ ప్రెషర్ ఫుల్ గా ఉన్న దంటే వన్ అవర్ లో కూడా కావచ్చు లేదా అంటే మినిమమ్ టు ఫో ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ డుతు మాకు రూటి
అంటే ఇక అంత హార్డ్ వర్క్ ఉండదు. అనుకుంటే కదా నార్మల్ గట్లా అంటే అంత హార్డ్ వర్క్ కూడా వర్క్ కాదా
ఆ హార్డ్ వర్క్ కాదు మేడం జస్ట్ తిరుగుడుంటది. మొత్తం తిరుక్కుంటా చేసిడుంటది వాడ
తొంటది చూడాల్లేల్లి
హుమ్ చూడాలి వాటర్ ఎలా కంపల్సరీ ఏమేమ్ నింపాలి అటు చూడాలి ఏరేలా వాట్ టర్ ఎవల్లకైనా రాకున్నా గాని మాకు ఇబ్బంది తది మళ్లా మెయిన్ థింగ్ వాటర్ ది అయి త్ కదా మేడమ్ వాటర్ మెయిన్ గా ప్రతి ఒక ప్రతి పని కావాలంటే
అంతే అంతలేకుంటే ఇగ ఏముండదు.
వాటర్ కావాలిస్ సిందే అందరికి వాటర్ లేన్ది పనే కాదు. కదా ఎవర్క్ ఏనాఫ్ ఉమ్ లేచ్చిన కాడ్నుండి వాటరే కావాలి. ముఖం కడిగిన కాడా నుండి స్నానం జేసే వరకు, పండుకునే వరకు కూడా వాటరే కావాలి.
మనకి వాటర్ ఒకటి ఏదోక్కటి లేకుంటే ఇగ బతక్ క లేము ఉమ్ ఇంకా అక్కడ వెదరేట్లా ఉంది మీకు
వెదరైయితే ఇప్పుడు చాలా బాగు ఉంది కూల్గా ఉంది. వెదర్ ఎక్దామ్ చాలా అంటే చాలా కూల్గా ఉన్నది వెదర్ ఈ య ఈ వాల్టి రోజు
అవునా అంటే వర్షం ఇంకా పడ్తుందా మీ సైడ్
రాలేదు వర్షం అనేది మాకు మే బి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా చినుకులు వడ్డాయ్ మేము అనుకున్నామ్ వర్ వర్షం వస్తదనుకున్నమ్ గానీ అప్పటి నుండి వర్షమనేది రాలేదు ఇప్ ఇప్పటివరకు ఉమ్ అన్ని వె సరే చల్లటి గాలి నడుస్తుంది. చల్లటి వాతావర్ణం ఉన్న వాటి ఒక్కపొద్దు ఫాస్ట్ స్టింగ్ ఎలా పోయిందో తెల్వది.
మంచిగాపోయి ఉండండి.
క్లైమాక్స్ మొత్తం కూల్గా ఉం ఫ్యాన్ పెట్టే అవసరం గుడా లేకుండే ఇవాళ ఉమ్ అలా ఉండే
ఇక్కడ ఇంకా మంచి ఇక్కడ ఇంకా మంచి కూల్గా ఉంది వెదర్
మ్ ఇప్పటి వరకయితే ఇట్ల ఉన్నది బైట కూడా మే ఇప్పుడతే మేఘాలు మెరుస్
హ జి ఇప్పుడు కనిపియదుగా చీ చీకటై పోయింది.
అర్రే మేఘాలనేది ఇట్లా ఫ్లాష్ ఫ్లాష్ వస్తుంది. మెరుస్తున్నాయి. ఉమ్
మ్
చూడాలి మరి రాత్రి వర్ష మస్ స్తదో రాదో తెల్వది కానీ చూడాల్సిన
మ్ మరి ఈ రోజు ఏ స్పెషల్ మరి స్పెషల్ స్పెషల్ ఏంటి ఈరోజు
ఈ రోజు స్పెషల్ ఏమండారో మరి తెల్వది అం
అవునా అవునా మీరు అంటే ఇంట్లో తింటరా బయట తింటరా ఫుడ్ ఎక్కువ
లేదు అండి ఇప్పుడైతే ఒక పొద్దులు ఉన్న కాడ్నుండి మే బి ఇంట్ల కొంచెం తక్కవయింది. బయట తినుడు ఎక్కవ నిన్న కూడా దావత్లనే తిన్నాం. మార్నింగ్ గుడా లేచినాక మా మర్ది ఇంట్ల దావతు ఉండే ఆడా పోయినం. ఇగో ఇప్పుడు కూడా దావతు ఉండే కానీ ఇగ పోలే ఇయల ఇంట్ల తిందామ అన్న అగిన మళ్ళ రేపు మార్నింగ్ కూడా మా మస్జిద్ లో మాకు దావతు ఉన్నది మళ్ళా
ఇగ ఎల్లుండికి లాస్ట్ అన్నమాట ఫాస్టింగ్స్
మే బి తెలుస్తది ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియా అనేది మేము పంచేయలేదు నమాస్ నుండి రాంగనే కాల్ మీకు చేద్దామన్నట్టు మీక్ కాల్ చేశాను సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుస్తది మరి సౌదిల ఇయాల కనపడ్డదా లేదా చూడాలి చంద్రుడు చంద్రుడు పైన డిప్ పెండే ఉన్నది చంద్రుడు అటు ఇయాల కనపడ్డదంటే వాళ్ళకు రేపు రంజాన్ అయితది ఆవులెల్లుండి మనకు మనకు రంజాన్ అయితది మ్మ్ ఆళ్ళ మీద డిపెండ్ ఉన్నది ఇప్పుడు మనకు ఏది ఉన్నా వేడి చేస్తున్నాం ఇప్పుడు చంద్రుని గురించి సౌదిరి దాన్ల గురించి
ఇంకో టూ త్రీ డేస్ ఇంకా ఎట్లా వర్షం పడితే మంచిల్లా ఉంటది ఎండ కొట్టక
మేబి అలాగనే ఉండాలి మ్మ్ ముప్పై ఒక పద్దులు కూడా ఉండాలని కోరు
ఆ మళ్ళీ ఇగ ఇప్పుడు మళ్ళీ మీరు ఇది రంజాన్ అయిపోయినంక ఫాస్టింగ్స్ ఉంటా టారా మళ్ళీ
లేదండి నేన్ని అమూల్యం థర్టీ ఇంకా సిక్స్ మ్ ఇంకా కొ కొంతమంది ఉంటారు. సిక్స్ ఇంకా ఈ థర్టీ ఉన్నవాళ్ళు మొత్తం సిక్స్ ఉంటారు. చెవవాళు సేప్పాలి, అని సేప్పాలి సేప్పాలికని ఉంటావ్ ఆరు ఉంటారు. వై అందరు ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కాని ఇగ నేను అడగలేను లేదు ఇగ ఫస్ట్ నుండి నాకు అలవాటు ఇదే ఇదే కంటిన్యూ చేస్తాను ఆహా మేబీ తకౌవ్ కో మంది ఉంటారు మిస్స్
ఉమ్ అదే దాన్ మొత్తం కవర్ ఏసుకుంటరు కదా
మేమైతే ఇగ ముప్పై ఉండుడే మా ఇంట్లో మొత్తం మా ఫ్యామిలీ మొత్తం థర్టీ
ఆహా
ఉమ్ అంతా ఉన్నరు ఇప్పటివరకై దేవున్ దయా వల్ల ఇప్పడ్ వరకి ఇలా నడుసుందేమో ముప్పై రోజులు కంటిన్యూగాన్ వేయ్ ఆట్ కి ఇరవై
ఆ అదే అదే ఇరవైమే డే
దేవున్ దయాలా ఉంటయ్ రెండు గుడా ఉంటాయ్ రొండు గుడా కమ్ లా డైతే
పోయి
మ్మ్
అంటే ఎక్కువ మంది కూడా ఓపిక ఉండదు కదా ఉండే వాళ్ళు ఉంటారు
మ్మ్ లేదులే మాకు ఫస్ట్ నుండి అలవాటు కాబట్టి కట్ తేనుగ ఉన్నం మేము ఇప్పడ్ వరకైతే దేవున్ దయాల సరే మీరు చాలా బాగా మాట్లాడుర్ థ్యాంక్ యూ ధన్యవాదాలు